హలో చె పండక్క
ఆ ఎక్కడున్నారా
ఆ ఏం చేయలేదు అక్క ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాము
ఓకే ఎలా జరిగింది ఫంక్షన్
బాగా జరిగింది అక్క ఫుడ్డే బాగా పెట్టలా మాకు
ఎందుకు
లాస్ట్ టైమ్ ఉన్న అంత బాగాలేదు అక్క లాస్ట్ టైమ్ అయితే వెల్కమ్ డ్రింక్ నాన్ స్టాప్ గా ఇస్తాన్నారు ఇ ఫుడ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఈసారి అసలు ఏం లేదు వెల్కమ్ డ్రింక్ లేదు ఓన్లీ బిర్యానీ పెట్టారు ఆ పెరుగు బెట్టరు సాంబార్ రైస్ అప్పుడు ఎట్లాగే పెట్టారు ఐస్ క్రీమ్ అంతే న పోయిన సారేనా ఎయిట్ హండ్రెడ్ ఇచ్చాం అన్ని వెరైటీస్ పెట్టారు చాలా ఈ సారి ఎంతో నైన్ తీసుకొని నైన్ హండ్రెడ్ తీసుకొని మొత్తం అప్సెట్ చేససారు
ప్రోగ్రామ్స్ ఏం కండక్ట్ చేయలేదా
చేసారు అక్క స్పోర్ట్స్ కి ఇక్కడ స్టేడియం తీసుకుని వెళ్ళారా
ఓ
అక్కడికి తీసుకొని వెళ్ళి స్పోర్ట్స్ బాగా కండక్ట్ చేశారు అద ఇంకేమన్నా అంటే ఆ అందరు ఆడారు అందరు ఇన్న అయ్యో చేదాక వచ్చి జారి భతనే మాకు రన్నర్స్ లోనే ఉండేము
ఎం కాదులే అయితాయి మళ్ళీ ఎప్పుడ ఏం డాన్స్ ప్రోగ్రామ్ ఏం పెట్టలేదా
పెట్టారు అక్క మార్నింగ్ ఫైవ్ ప్రైజ్లన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఆఫ్టర్నూన్ నుంచి డన్స్ సో అయి జేసారు
ఓకే
ఆ రేనా కూడా చేరు కట్ పో పో పంపీ లేద అక్క
ఆ పంపించింది రా
బాగా యీ గిరామ గోళ కాల్ ఎత్తు రెండు రోజులు నుంచి తగ చెలా మళ్ళీ మనకు
ఆ కాలేజ్ లేదా ఈరోజు
ఉన్నింద అక్క నిన్న ఇచ్చారు మొన్న అట్లా ఫంక్షన్ ఉందని నిన్న హాలిడే ఇచ్చారు ఈరోజు ఇంకా త ఒక సార్ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారా ఈ రోజు కాలేజ్ ఉందంటన్నది కక్ట సర్లే మళ్ళీ ఇప్పుడు కానీ హాలిడే ఇచ్చారు అంటే సెకండ్ సండే ఇవ్వరేమో అని అందరూ వెళ్ళారు ఎంత డిఫరెంట్ అక్క ఇప్పుడు ఆ డిఫరెంట్ ఇక్కడ అంతా
ఓకే
ముందుగా ఇచ్చారంటే ఆ రోజు లాస్ట్ టైమ్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఇం క్లాస్ క వర్కింగ్ డే ఈ రోజు రెండు అంటారు.
ఆ
అలా పిలుస్తారు తర్వాత
బయటికి ఎక్కడికి వెళ్ళలేదా
ఎళ్ళము అక్క ఉహు ఇంట్రెస్ట్ అన్నది మాకు మారూంలో అసల్ కి
ఎందుకు
పో పోవాల అనుకుంటాం కానీ జరగదు కాబట్టి ఆ డికి కదలం ఎప్పుడో ఒకసారి ఇప్పుడు దాకా పోలేదు అక్క అకా మేము మా రూమ్ లో మీరా అసలు నమ్మ బుద్ధి కాదు ఎవరికి ఇప్పుడు దాకా మా రూము వాలు ఎవ్వరు పోల బీచ్ కి ఇక్కడ వినలేదు ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉండద అక్క
ఆ ఏం కాదు అందరు ఒక రోజు ప్లాన్ చేసి వెళ్ళండి లేకపోతే వన్స్ కాలేజ్ లైఫ్ అయిపోతే మళ్ళీ ఇంకా ఎంజాయ్ చేయలేరు మీరు
ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాము మామూలుగా మన కాలేజ్ పకాస్ ముప్పై ఎనిమిది ఇంకేముంది పో అటు కూడా ఇంక ఎగ్జామ్స్ లేవక్క మాకు నలభై మూడు మరి మీరు అంతా ప్రాజెక్ట్ వర్కేనంట అందుకు ఎట్లో ఐదు వేలు మా దగ్గర అందుకే కదా కట్టిచ్చుకునేది ఎప్పడికి వెళ్తారొ ఒక ఒకక్కరు ఒకో మూడ్ లో ఉంటారా పడిందా నీక్కూడా పడి అంటాము మళ్ళీ వద్దులే మనం ఏమన్నా అనుకుంటే అది జరగదనుకొని ఇ వదిలేస్తాం వస్తాం ఇరవై ఏడు పడిందా పోయిన్సారి పదిహేడు అవునక్క ఆ ఫోర్ తర్టీ కల్లా అయిపోతు తుందక్క మాకు సాటర్డే అయితే ఆ కాలియే సాట్ ఇక్కడ అయితే లాస్ట్ టూ పీరియడ్స్ లైబ్రరీ స్పోర్ట్స్ ఉంటది వచ్చేస్తాను
స్పోర్ట్స్ కబడ్డీ ఆడారంటగా అ సీనియర్స్
ఆ అదే కబడ్డీ పెట్టలేదక్క క ఖోఖో పెట్టారు త్రోబాల్ పెట్టారు ఆడాము బాగా ఆడారు మా వాళ్ళు పాపము ఖోఖో లాస్ట్ దాకొచ్చారు ఇంక వాళ్ళు చీటిలు పెట్టి యా అట్లా పెట్టేలోపలా అప్సెట్ అయిపోయారు ఆడారు ఖోఖో త్రోబాల్ అన్ని కో ఖోఖోలో జష్ట్ మిస్లో పోయింది షెటిల్ కూడా ఆడారక్క రన్నర్స్ అట్లా చాటారు మాక్సిమం రన్నర్స్ లేకపోతే జస్ట్ మినిట్ లో పోగొట్టుకున్న అట్లాగ అయింది
ఓకే క్రికెట్ ఆడారా వీళ్ళ బాయ్స్ హ్ హు
క్క ఆడారు వాల్ కూడా అంటే మా సీనియర్స్ రెండు బ్యా చ్ల్గ ఆడారా అందుకని వోళ్ళే విన్నారు. రన్నారు కూడా వోళ్ళే వచ్చారంట. రాయపోతే మా క్లాస్ బాయ్స్ ఇచ్చుంటారు
ఉ
ఆ ఉ ఇంకేం అక్క తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్నారా
మిర్లే ఆక్క పాస్టింగు
ఉన్నారా ఈ రోజు తినలేదు ఊరికే నార్మలుగా చెప్ప
ఆహా ఎం కావాలి అక్షయ కి రేనా కూడా రోజు ఉంటమేక్క
ఆ ఉంటదిరా దీనిలో నేమ్స్ యూజ్ చేయ్యదని చెప్ సరే రా
అవున్ మరచ్చిపోయా మీ ఎన్ని రోజులు ఉంటారా క్క
సెవెంటీన్ డేస్ కంప్లీట్ అయ్యాయి రా ఇంకా అంది ఇంకా థర్టీన్ డేస్
ఆహా అంతలే అండి మళ్ళా మీకు పండగ వస్తుంది మంచిగా ఉంటది మా రూమ్ లో పాప ఉందక్క పాప పాస్టింగ్ ఉండాదు దు
ఆ
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అస్సల్కు అర్ధం కాదు పాప చెప్తే ఏమనా అంటే అం చిన్నప్పుడు ముచ్చట్ అలవాటు చేయలేదు. మేము మాముూలుగా వచ్చేసాం. మేము అంటది.
మ్మ్
ఉంటాలే ఒక త్రీ డేస్ అన్నా ఉంటాలే అంటది
మన ఇష్టం లే అది ఉండడం ఉండకపోవడం
వన్ ఒకటి పడింది కదా పదిహేడు అలా ఉంటది అక్క ఆ పాప పా పాటి అడిగితే అసలు నేను ఎక్కడ ఉంటన్నా ఇక్కడ ఎక్కడ ఉండను వెళ్ళిపోతున్నా ఎవరు మీరా ఆడగ్ స్తున్నారు మం పార్టీ అన్నట్టు బిహేవ్ చేస్తది
ఆ
ఇంకేమాక్క
చెప్పాలరా నువ్వే మీరే కాలేజీ లో ఉంటున్నారు ఇంకా మీరే విషయాలు చాలా చెప్పాలి
మ్మ్
ట్రిప్స్ ఎయ్యండి మంచిగా
ఏమో అక్క ఇంకా మాకు మేము కూడా ఈ త్రీ త్రీ దాకా ఉంటా త్రీ టూ దాకా ఉంటాము
ఆ
పోల్ ఫోర్ వన్ కి అట్లా బయటికి వెళ్దాం ఆన్ కుంటా ఉన్నారు హాస్టల్ లో పోయి వ్యాకేట్ చేసి ఇక్కడ ఫీజ్ కూడా ఎక్కువయిపోతుంది రూమ్స్ లో ఒక రూమ్ లో ఐదు మంది ఇంకొక రూమ్ లో పది మంది ఉంటారు అలాగా స్టే చేపిసం చాలా మంది అంటే ఇది కా కో ఎడ్యుకేషన్ గా ఉనింది మొత్తము ఇప్పుడు బాయస్ ఆ పక్క గర్ల్స్ అందరు అంటే చాలా వాళ్ళందరు డిగ్రీ క్యాంపస్ సి ఏ క్యాంపస్ అందరూ ఇక్కడే వస్తున్నారు
ఓకే
ఉంటారు మ్మ్ దొ చాలా మంది నిరుకిచ్చి చేయలేదా తున్నారే
హ్మ్మ్ కాలేజీలో ఒకసారి చెప్పాల్సిందిగా
చెప్పిన అస్సలు అర్ధం చేసుకోరక్క వాళు చెప్పింది ఏదైనా ఇంకా ఓకేలే ఎలాగో ఫోర్ వన్ ఒకటె ఇంకా సెమ్ ఫోర్ టూ లేదు కదా ప్రాజెక్ట్ వర్కే కదా క్లాసెస్ ఉండవ్ ఇడుండి వేస్ట్గా ఎందుకు మనీ కట్టడం అని అందరు కొంతమంది మావొళ్ళు అనుకుంటున్నారు బయటికి వెళ్దామని
ఓకే
చు పీజీ అన్నా ఏళ్ళచ్
కానీ రూమ్ తీసుకుంటే ఆ అంత సిన్సియర్ గా ఉండలేంరా బయట లైక్ చదవలేమంత
పనులు చేస్తు డాండ్లో గొడవలు వస్తాయి
ఆ ఖచ్చితంగా రూమ్ తీసుకున్నారంటే కచ్చితంగా అందయి.
ఆ బాయ్స్ అయితే ఏదో ఒకటి తన్నుకొని కొనుకొని గమ్ముకుంటరు. గర్ల్స్ ఉంటార మన లాగా అసల్ ఉండలేరు.
అది అడ్జస్ట్ అయి ఉండాలి ఇంకా అందరు కలిసి. సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ అయితే బెటర్ ఇంకా.
మాములుగా కొంత మంది అన్ కుంటారు పిజీ లో కన్నా మావుల దీంట్లో అయితే మనీ మనీ మనీ చూసుకుంటరు.
ఆ మూవీస్కీ ఏం ఎళ్ళలేదా.
చేస్తావా నేను వెళ్ళనక్క అంటే చూద్దాంలే మా ఫ్రెండ్స్ అందరు వెళ్తారన్నారు ఇంకా డిసై డ్ అవలా కేరళోలు వెళ్తే అందరం వెళ్తే ఎల్దాంలే. అని చెప్పాను. అప్పుడు వెళ్ళేదాకా ఇంకా వెయిట్ చేయాల్సిందే ఇదోక సెమ్ ఇంక ఇగా ఉండాల్సిందే.
హ్ అయిపోద్ది ఇంకా వన్ ఇయర్ అయిపోతే.
అంతే అక్క వీళ్ళు ఇక్కడ పెట్టే టార్చర్ కి అబ్బా అనిపిస్తుంది. ఫస్ట్ లో బాగా సరదాగా ఉండేము ఇండ్ల కాడ ఉండి ఇడుకొచ్చే లోపలా ఇక్కడ ఉంది అస్ సలు వీళ్ళు ఏదో ఒకటి పెడతా ఉంటారు, వీళ్ళు చేసేది ఉండలేక అబ్బా ఎప్పుడైపోతది అనిపిస్తది. ఇగ మేము ఫోర్ ఫోర్ తీర్లో పోతే కదా అక్క అప్పుడు కదా మాకునిపిస్త అయ్యో అయిపోతుంది అయిపో ఇంకా అ త్రీ టూ లోనే కదా ఉన్నాము.
ఆ
ఇంకేం అక్కా ఇంకేం చేస్తున్నావ్.
ఏం లేదురా ఇప్పుడే వచ్చా స్టడీ హాల్ నుంచి.
హ్మ్ మీరేం చేస్తున్నారు అక్కా.
యూపిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా.
ఆ
హ
ఇంకేం అక్కా చాయ్ దాగినారా.
ఆహ లేదురా. ఇంకా ఏమి తాగన నైట్ సెవెన్ కి అలా తాగుతా సిక్స్ థర్టీ అలా హ్మ్
వా లేేవుగా అనిపించినయి గానీ మీ పాపం మొన్న ఫంక్షన్ లో వాలి ఈ సిక్స్ దాకన్నారక్క. ఆహ్ టెన్ అయిపోందక్క.
అవునంట. అవును అయిపోయిందిరా. ఆహ్ సరేరా.
ఆహ్ ఆహ్ అక్క.
ఉమ్ బాయ్ రా మళ్ళీ చేస్తా ఆహ్.